హలో సా వివేక్ బాగున్నారా
మీరు బానే ఉన్నారా మేము బానే ఉన్నాం
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నారు
అ సినిమా చేస్తున్నాం
వర్క్లేదా
ఏం బట్లేదు కూడాడు
ప్లంచ చేసారా మరి
చేశాము
ఏం స్పెషల్స్
ఎమ్ లెధు పప్పు సాంబార్
ఎందుకండి
ఆ హర్షాల ఇంత్
అవునా
ఉమ్
ఎలా అవుతుంది మీడే
బానే మీరు మీరం స్పెషల్
మేము లాంచ్ చేయలేదండి
ఎందుకు
ఊరికే ఇంకా నచ్చలేదు ఏం
ఉహుమ్
ఇంకేం చేస్తున్నారు
ఎరు
అంటే గుత్వాచిన్ది మీకు ఏ మూవీ అంటే ఇష్ట మీ ఫేవరెట్ మూవీ ఏంటి
నాకుడు చిన్నప్పుడేమో హ్యాపీ మూవీ
అవునా
మోనా రీసెంట్ అ నా అల్లు అల్లు అర్జున్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం
ఎందుకలా
నా ఫేవరెట్ హీరో అని మళ్ళా నాకు నచ్చుతాయి కానీ సినిమాలు మంచిగా ఉంటాయిన్ సినిమాలు మంచిగా ఉంటాయి
అవునా ఇప్పుడేమూవీ ఇష్టాం మరి
ఉమ్
ఇపుడు ఎమ్ మూవీ ఇష్టం
రెబల్
రెబలా
ఉమ్
మీకు రెబల్ మూవీ ఇష్టమా
ఉమ్ సైట్
అల్లు అర్జున్ మూవీస్ అంటే ఇ ష్టం మత్తమని అన్నారు మళ్ళీ రెబ్బాలని చెప్తారు
అట్లా ఏం లేదు కానీ ప్రభాస్ గర్ ఒకటి ఫైటింగ్ సీన్స్ కానీ మంచిగా ఉంటాయి రన్స్ రాఘవ లారెన్స్ వాని మంచిగా ఉంటాయి
మీకు అన్ని ఎందుకు ఫ్లాప్ మూవీస్ ఇష్టం
అలానే ఏం లేదు అంటే దాన్ని అర్ధం చేసుకునేటలాకి నచ్చితే సినిమాలో
అది అర్ధం చేసుకుంట ఫ్లాప్ చెసిన్లు
బానే ఉంటాది
ఆహా లేదండి అవన్ అవి రెండు ఫ్లాప్ మూవీస్సే
రెబెల్ హిట్టే
లేదండి
బయట హిట్టయింది దాని రీ రిలీజ్ కి చాలా మంది ఉంటారు
లేదు లేదు ఫ్లాప్ మూవీస్ అందరు అంటరు
ఇంకొకటేది
చెప్పారుగా హ్యాపీ
హ్యాపీ బాగుంటది
ఓకే ఓకే మూవీ అది మీకు ఇంకా అలా అయితే మీకు పుష్ప ఇష్టం కదా మరి రెబల్ అంట్
బా ఇష్టం నార్మల్ చెప్తున్నా ఆ ఇష్టం
ఏంటి నార్మల్గా చెప్తున్నారు
సినిమా ఇష్టం అని రేబల్
ఏం సినిమా
రెబెల్
ఓకే మరి మీకు ప్రభాస్ ఇష్టమా
ఇష్టం లే
మరి రెబర్ మూవీ ఎట్లా ఇష్టం
ఫైట్స్ కొన్ని సీన్స్
ఒకే
విలన్ క్యారెక్టర్ నచ్చుతది
ఓకే
మీకే సినిమా ఇష్టంమండి
నా ఫేవరెట్ హీరో వచ్చేసి నాన్చురల్ స్టార్ నాని ఆ నాకి ఇష్టమైన ఆ జెర్సీ హాయ్ నాన్న ఆ ఇంకా ప్యారాడైస్ కమింగ్ ప్యారాడైస్
నానీ దాంట్లో మంచిగుండేదాంటే గ్యాంగ్ లీడర్ ఒకటి కృష్ణార్జున యుద్ధం ఇగ మిగతా ఏం నచ్చయి నాక్ అయితే
గ్యాంగ్ లీడర్ చాలా బాగుంటది నాకు నాని మూవీస్ అన్ని ఇష్టమే అండి నాకు వేరే హీరో మూవీస్ అసలు నచ్చవు
నాని అంతే ఎం మంచిగుండడు ప్యారడైస్ హైప్ ఉన్నదని
ఆ సాంగ్ లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ అయ్యింది చూసారా మీరు అసలు
చూసాం అదా అనిరుద్ కాం అనిరుద్ కాంపోజిషన్ వల్ల అంత హైప్ అయిపోయింది
అవును మ్యూజిక్ అనేది మరి డైరెక్టర్ల మ్యూజిక్ డైరెక్టర్ మీదనే ఉంటది హీరోల మీద ఉంటదా మరి
అంతే అంటారా అ
ఇంకేమి ఇష్టం మీకు జర్సీ మూవీ అయితే చాలా బాగుంటది కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్
సో గుడ్
జెర్సీ అంత మంచిగా ఉండదు డాన్ బాలో గ్యాంగ్ లీడర్ చాలా బాగుంటది
మీరు జర్సీ మూవీ చూసారా అస్సలు ట్రైన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది ఎంత హైప్ ఇస్తారు
ఊహు
ఇగ
ఊ
ఇంకేంటి చెప్పండి
గన్ రోస్లిన్ సిరీజ్ చూసారా
చూసాం చాలా చాలా చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అమ్మబాబోయ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి
ఆహా
చాలా బాగుంది సస్పెన్స్ థ్రిల్లర్ చాలా సస్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంటది
ఆహా
అస్సలు ఒక్కొక్కరు యాక్టింగ్ పిక్ స్పీక్ స్పీక్ స్టేషలు
ఊహు
అవును
అయి బానే ఉన్నాయని చూడలే ఫస్ట్సి ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటే చూసా
చాలా బాగుంటది ఉ సజెస్ట్ చేస్ కొనైన్ చాలా మంది కలిసి టీవి చూడలండి అస్సలు ఎంతో థ్రిల్లింగ్ ఉంటదో మూడ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే
ఊహు ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయ్
ఓన్లీ సిక్ సెప్పి సోడ్సే ఉన్నాయ్
మ్
ఒక త్రీ అవర్స్ లో అయిపోద్ది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉన్నాయి అంతే
ఊహు
మ్మ్
ఏమ్ మూవీ అండి
లాక్ డౌన్ అనుపమా
ఓకే
బర్ బర్ జూడాలే
ఓకె
మన్న ఇండియా గెలిచింది వరల్డ్ కప్ లో
అవును మరి మ్యాచెస్ చూస్తార
ఉమ్ ఇంట్రెస్ట్
అవునా మర క్రికెట్ ఆడతారా మరి
అప్పుడుప్పుడు ఆడతా
ఎక్కడ ఆడుతారు
ఇంటికాడ
మీ ఇల్లేక్కడ
మాది నంచార్ల దగ్గర
ఓకే ఓకే పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు
ఊహు ఇంకా
చెప్పాలండి మీ డే ఎలా అయితుంది
బానే అవుతది
మార్నింగ్ నుండి ఏం చేస్తారు
మ్యాచ్ జూన్నీకి వెళ్లినం ఇవాళ
ఏమ్ మ్యాచ్
క్రికెట్
ఎక్కడ మీ కాలేజ్ లోనా
ఆ
ఎవరు గెలిచారు
అంటేస్ సీఎ నిన్న ఐటీ వర్సెస్ సిఎస్సి ఉండె సెమీ ఫైనాన్షిల్ ఐటీ ఓడిపోయింది
డిపార్ట్మెంట్ వర్సెస్ డిపార్ట్మెంటా
ఆ
ఓ ఇంట్రెస్టింగ్ మీరు ఆల్లేదా మరి
వాళ్ళళఓన్లీ ఫోర్త్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు మంచిగా ఒక టీంక్కరు ఇద్దరు ఉన్నారు ఐటిఎల్ అంతే ఫస్ట్ ఇయర్స్ అంటే ఇట్లా పెట్టేబారు ఇయర్ వైజ్ బ్రాంచ్ వైజ్ అట్లాడితే బాగుంటాయి ఒక మ్యాచ్ లో డైలీ స్పోర్ట్స్ వీక్ మొత్తం వీక్
ఉ కానీ టైమ్ సరిపోదు కదా ఓన్లీ టూ త్రీ డేస్ ఇస్తారు
అయినా కూడా సరిపోతాయి కదా గెలిచిన టీం కి ఉంటాయి ఓడిపోయిన టీం కి ఎలిమినేటెడ్ పోతే అంతే
అవును అయినా సరిపోదు టైం అలాగా
సరిపోతాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టే చేయాలి మ్యాచ్ అయిపోతతే సెకండ్ ఇయర్ అట్లా మళ్ళ లాస్ట్ లా గెలిచిన టీంన్ని ఫైనల్స్ తీసుకోపోతే అయిపోంది రోజు అక్కడ క్రికెట్ మ్యాచ్ డైలీ జరుగుత అయిపోంది దేని దానికి అక్కడ ఎక్కడ స్పోర్ట్స్ అక్కడ వాళ్ళు ఉంటే అయిపోతాయి
అవును ఇంకా మీ కాలేజ్ లో ఏమేం స్పోర్ట్స్ అయినాయ్
క
కాలేజ్ క్లాస్ ఉండొద్దా
ఆ
క్లాసులు ఉండొద్ద చచ్చిపోతారు జనాలు అట్లుంటే
అట్లు ఉండాలి వారం మంచిగా స్పోర్ట్స్ వీక్ అంటే క్లాసులు ఉంటే అదేం లాభం అండి
స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ లో ఉంటారు క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉన్నారు క్లాస్ లో ఉంట
ప్లాష్ ఎవరున ల్లారు
ఓకే
బీటెక్ లో వస్ట్ థింగ్ ఏంటంటే సెవంటీఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అ
ఓకే ఇంకా ఏమేం స్పోర్ట్స్ అయినాయ్ ఇవ్వాల మీ కాలేజ్ లో
కబడీ వాలీ కబడ్డీ వాలీబాల్ కబడ్డీ ఐటీ గెలిచింది ఐటీ బాగుంది స్పోర్ట్స్ లో అన్నిట్లో
మీర్ ఏ డిపార్ట్మెంట్
ప్రపంచం ఐటిఐ
అందుకే అలా అంటున్నారు అందుకే అలా అంటున్నాను
నేను ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ మంచిగా ఉంటదా
అబ్బో కబడ్డీ ఎవరు గెలిచారు మరి
ఐటి నేను ఐటి వర్సస్ ఏసీ ఐటి గెలిసా
వాలీబాల్
వాలీబాల్ సిఎస్ఏ అనుకుంటా
ఓకే గర్ల్స్ గర్ల్స్ కి సెపరేట్ ఉంటది బాయ్స్ కి కి సెప హలో కబడ్డీ ఏఎంఎలా గెలుసు తుంది
కబడ్డీ ఏన్ ఏ ఫాన్ ఆ ఏమెల
ఆ వాట్ ఆర్ యూ థింకింగ్ ఏం గెలవ లేదన్ ఏం గెలవలేదు ఏఎంఎల్ కబడ్డీ ఫస్ట్
గర్ల్స్ లోన
అవును
హుహు
ఇంకేంటి
ఉ
హలో
ఊ
మాట్లాడండి అట్లా ఊ అలా అనొద్దు
ఆ చెప్తున్నావు కదా దురంధర్ చూల్లా చాలా బాగుంది
హా
దురంధర్ మూవీ చాలా బాగున్నాయి సాయి
ఓకే ఓకే చూస్తామండి సరే మరి మాట్లాడినందుకు థ్యాంక్స్ బాయ్
బాయ్